హాయ్ అండి బాగున్నారా
ఆ బాన్నానండి మీరు బాగున్నారా
బెస్ట్ అయ్యారా అండి
ఆ అయిపోయింది
బ్రేక్ఫాస్ట్ అయిందా అండి
లేదండి ఇంకా బ్రేక్ఫాస్ట్ ఇ
ఓహో టేన్ ఆప్షన్ ఇంకా మీరు ఈ మధ్య అంటే మీ మీ లైఫ్ లో ఏమన్నా టూరిస్ట్ ప్లేసెస్ విజిట్ అయ్యారా అండి సారీ
అల్ మోస్ట్ త్రి ప్లేసెస్
మీరు ఏ ప్లేసెస్ విజిట్ చేయలేదా
లాస్ట్ టూ ఇయర్స్ లో ఏ ఏం ప్లేసేస్ విజిట్ చేయ్యలేదు
ఓకే టోటల్ లైఫ్ లో అండి అంటే మీరు పుట్టినప్పటి నుంచి ఇప్పుటి వరకు
వెళ్ళలినుకున్నగాని కర్ణాటక ఎక్స్‌ప్లోర్ చేస్త యూకే
కర్ణాటక
ఉ అ ఇంట్లో కంప్లెట్ వచ్చింది కొన్ని మీస్ అయి
ఓహో
సరేనా
ఆ ఏంటండి
అప్పుడు మిస్ అయ్యాయి అంటున్న కర్ణాటక లో అది కూడా ట్రై చేయాలి అని
అవునా నేను కొన్ని ప్లేసెస్ విజిట్ చేశానండి
ఇండియాలో
ఇండియాలోనే అండి అవుట్ ఆఫ్ ఇండియా ఎక్కడికి వెళ్ళలేదు సో నేను విజిట్ చేసిన అన్ని కూడా ఇండియాలోనే ఆ నేను
ఏ ప్లేసెస్ అండి కష్టం అని చెప్తారు నేను కూడా ట్రై చేస్తాను
వైజాగ్ వెళ్ళానండి నేను వైజాక్ లో బీచెస్ ఆర్కే బీచ్ రామకృష్ణ బీచ్ ఆ ఇంకా అక్కడ నుంచి సింహాచలం వెళ్ళానండి టెంపుల్ నరసింహస్వామిది ఆ మళ్ళీ అక్కడి నుంచి నేను, హ్మ్ ఇస్కాన్, ఏ ఇస్కాన్ ఎళ్ళారు. అది అయితే చాలా బాగుంటదండి. ఇస్కాన్ టెంపుల్ కంప్లీట్, బ్లూ అండ్ వైట్ కలర్లో అ ఇక్కడ్ ఇది అంటే వైజాగ్ కు రాజమండ్రి పోయే రూట్ లో ఉంటది. ఇస్కాన్ టెంపుల్
ఎస్ సే
ఆ
వైజాగ్ టు రాజమండ్రి యూ టర్న్
ఆ
ఉ
అక్కడ చూశానండి ఇంకా బుర్ర కేవ్స్ చూశాను
ఓకే
ఆ అరుకు ఆ అండ్ ఇది ఏమంటారంటే తిరుపతి ఎళ్ళాను ఆ కానిపాక ఐడియా ఉందా అండి హలో
ఆహా తెలీదు అండి
అండ్ పాపికొండలు వెళ్ళానండి. ఇట్ ఈస్ మై ఫేవరెట్ ప్లేస్ అన్నమాట. అక్కడ ఏంటి అంటే మనం వెళ్ళగానే బోటింగ్ కంప్లీట్ బోటింగ్, టింగ్ ఏ ఉంటది వాటర్ లో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు బోట్ ట్లోనే తిప్పుతా ఉంటారు డల్ అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ, లంచ్ కానీ అంతా బోట్ లోనే అన్నమాట.
ఓకే బ
ఆ పాపికండలు చ చాలా బాగుంటదండి వాళ్ళు అంటే ఒక్కొక్క ఏరియా, తీసుకెళ్ళి అది ఎక్స్ప్లోర్ చేస్తా ఉంటారు. అంటే అక్కడ చిన్న చిన్న గ్రామాలు ఉంటాయి. అన్నమాట పాపిక్, పాపి కొండలలో అందులో కొన్ని అంటే వాటర్ ఫాల్స్ టెంపుల్స్ అట్లా ఉంట్ ట ఉంటాయి సో ఒక్కొక్క దగ్గర ఆప్తా ఆ
ఏ సీజన్లో వెళ్లడానికి, ఏ సీజన్ వెళ్లారు
ఆ నేన వెళ్ళింది అయితే వింటర్ సీజన్ అండి, అరౌండ్ అంటే జనవరిలో వెళ్ళాను.
ఆ ఆ
ఒసారే వెళ్ళానండి, మళ్ళీ వెళ్ళలేదు వెళ్ళాలి. ఒక్కసార అన్న, అది ఇంకొక్కసారి అన్న
అవును
ఉమ్
ఏ సీజన్ లో బాగుంట్
ఆ వర్షాకాలంలో అయితే వెళ్ళలేమండి వెళ్తే సమ్మర్, వింటర్ అయితేనే బాగుంటది.
మరి వాటర్ లెవెల్ ఉంట్
ఆ
సమ్మర్ లో వాటర్ లెవెల్ ఉంటాయండి బోటింగ్ సరిపో
ఆ ఉంటాయండి అక్కడ అది పోలవరం ప్రాజెక్టు అంటారు కదా ఐడియా ఉంద.
ఉమ్
ఆ
పోలారం
పోలారం ప్రాజెక్ట్
హ
అక్కడ చిన్న చిన్న ప్లేస్ లో ఆపుతారు లాస్ట్ కి డెడ్ ఎండ్ లో ఒక బీచ్ ఉంటందండి ఆ బీచ్ లో ఆపేసేస్తారు అక్కడ చాలా ఫుడ్ ఐటెమ్స్ దొరుకుతాయి లైక్ బ్యాంగో చికెన్ అనేసేసి బా బిర్యానీ అని అవ్ డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫుడ్స్ దొరుకుతా ఉంటాయండి చాలా అంటే బాగుంటాయి ఫుడ్ కూడా
వన్డే చాలాదా అండి టూ డేస్ పడ్తదా ఎన్ని డేస్ పడుతుందండి ఎక్స్ప్లోర్ చేయడకి
వన్డే నే అండి పెద్ద టైం ఏం పట్టదు ఆ మీరు వెళ్లారు ఆనుకోండి భద్రాచలం కూడా చూసుకొని రావచ్చు
ఉహు ఎన్ని కిలోమీటర్లు ఉంటుందండి హైదరాబాద్ నుండి
హైదరాబాద్ నుంచి అయితే అండి మేబి ఉంటందేమో అండి ఒక ఆ ఒక నిమిషం అగు చెప్తాను ఉ త్రీ త్రీ నాట్ వన్ కిలోమీటర్స్ ఉంటది అండి హలో హలో
లో
వినిపిస్తుందా అండి
ఆ వినిపిస్తుందండి
అక్కడ ఆ లైక్ చిన్న చిన్న క్యాన్ క్యాంపెయిన్స్ కూడా ఉంటాయండి అక్కడ మనం వా డేస్ స్టే చేయడానికి ఫారెస్ట్ ఏరియా కంప్లీట్ కొండలు గుట్టల మధ్యలో ఆ ఫారెస్ట్ ఏరియా మధ్యలో ఈ రివర్ పోతా ఉ టది ఆ రివర్ లో షిప్పింగ్ చేస్తారు నేను డెడ్ ఎండ్ అన్నా కదా అక్కడ క్యాంపింగ్ కూడా పెట్టారన్ కుంట రీసెంట్ గానే స్టార్ట్ అయింది ఇవన్నీ మీరు విజిట్ చేస్తారా
ఊ
ది బెస్ట్ ప్లేస్ అనుకోండి వెళ్ళండి బాగుంట టది మీకు ఒక ప్రెష్ మైండ్ అక్కడికివెళ్తే కొంచం ఏంటి ట్రాఫిక్ పొల్యూషన్ ఆ లేదంటే ఏమంటారు ఈ నాయిసెస్ ఇవన్నీ ఏమి ఉండవు కొంచెం పీస్ఫుల్ గా ఎంజాయ్ చేయొచ్చు అం అ
ఉ
లైఫ్ టైమ్ లో ఒక్కసారిని ఎక్స్ప్లోర్ చేయల్సి నా ప్లేస్ అండి అది అయితే చాలా బావుంటది అంట ఇది రాముడు సీత స్టోరీ తెలుసా అండి మీకు
అ
అదే రావణాసుడోచ్చి ఎత్తుకెళ్తారు కదా సీతమ్మ దేవిని
అవును
ఆ అది అక్కడ ఎగ్జాక్ట్లీ అక్కడే ప్లేస్ అది మీరు అక్కడికి వెళ్తే ఐడిల్ స్టార్ట్ అండి ఆ శిల్పాల తోటి ఒక అంటే ఏమైతే స్టోరీ అయిందో దానింతా కూడా అక్కడ ఒక ఏంటి ఓన్లీ ఆ బొమ్మల తోటి చూపిస్తారండి మీక అక్కడ స్టోరీ మొత్తం అర్థం అవుతుంది కళ్ళ తోటి కట్టినట్టుగా చూపెడతారు కళ్ళ కట్టినట్టుగా చూపెడతారు అని అంటారు కదా లైన్లో చూసినట్టే అనిపిస్తారు మనకి
బాగా
ఆ ఏండి
అండి ఈ ఇయర్ లో విజిట్ అవుతాను డెఫినెట్లీ
ఆ విజేత బడ్డ ఇంకా అక్కడ మీరు ఫుడ్ కూడా ట్రై చెయండి అండ్ అక్కడ ఏంటి అంటే ఆ చిన్న చిన్న ఊర్లుంటాయని అన్నా కదా అడవిలలో అక్కడ చిన్న చిన్న స్టాచ్యూస్ అవి ఇవి చేసిస్తా ఉంటారండి అవి కూడ చూడండి సరేనా అండి ఉంటాను మరి
న్ థ్యాంక్ యూ
ఆ